హలో హ హలో వాయిస్ మీది క్లారిటీ లేదు కొంచెం మంచిగా మాట్లాడారా
ఇప్పుడు ఓకేనా అని వాయిస్
ఆ కొంచెం లో లో వచ్చినట్టు వస్తుంది వాయిసు
ఓకేనా
ఆ ఓకే ఇప్పుడు ఓకే ఇప్పుడు బానే వస్తుంది
ఇదే సరే తిన్నారా
ఆ తిన్నాను ఇప్పుడే మీరు
ఈ రచయ అంటే ఎమన్నా లేట్ గా తింటాం కొద్దిగా టైమ్ కాలే ఇంకా
తొందరగా దింటేనే బెటర్ మళ్ళీ లేట్గా తింటే హెల్త్ ఇష్యూ హెల్త్ ఇష్యూస్ అవన్నీ వస్తా ఉంటాయి కదా
అలవాటు అయిపోయింది మాకు ఇగ
దాని వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి కొంచెం హెల్దీగా తొందరగా దినేటట్టు చూసుకోరాండి మళ్ళ హెల్త్ ఇష్యూస్ వస్తా హాస్పిటల్స్ చుట్టూ తిరగడం పెద్ద ప్రాసెస్ అవసరమా దానివల్ల తొందరగా తినేసి కొంచెం హెల్దీ ఫుడ్ అలవాటు చేసుకుంటే హెల్త్ గూడా
కాని కాకపోతే కొద్దిగా టేకింగ్ టైమ్ లేట్ దీసుకుంటాం అంతే
ఆ ఫుడ్డు నువ్వు మీరు ఎంత దీసుకున్నా గాని తొందరగా తీసేసుకుంటే ఎయిట్ లోపు తింటే హెల్త్ త్ అనేది చాలా వరకు బాగుంటది మళ్ళీ మనము స్లీపింగ్ టైము బిఫోర్ టూ అవర్స్ ఎట్లయినా ఉండాలి మనం తిన్నాక గ్యాప్ మరీ తిన్నా వెంటనే పడుకున్నా కూడా బొర్ర వచ్చేస్తుంది అది ఇదని అంటారు కదా మళ్ళా హెల్త్ ఇష్యూస్ పన్ని ఎందుకు దాని బాదులు తొందరగా తింటే తొందరగా తింటే స హెల్తనేది చాలా వరకు క్కు బాగుంటది
మాక్సిమం ఎయిట్ ఎయిట్ అర్ అ నా స్లీపింగ్ టైమ్ నైట్ అయిది టెన్కి అట్లా పడుకుంటాం కాబట్టి అస్దు
స్లీపింగ్ స్లీపింగ్ టైము చాలా వరకు నైన్ టెన్ లోపే పడుకోవాలి కదా మళ్ళా దాని వల్ల
అంతే టెన్ ఆ టెన్ థర్టీ లో బడుకుంటాం ఇంగ ఎయిట్ థర్టీ కంత ఎయిట్టు నైన్ తిని ఒక వన్ అవర్ గ్యాప్ తర్వాత
ఊ దాని బదులు సెవెన్ థర్టీ ఎయిట్ లోపు డిన్నర్ కంప్లీట్ జేసేసి టెన్ లోపు పడుకుంటే హెల్త్ ఇష్యూస్ రానే రాదు ఇప్పుడున్న జనరేషన్ లో చిన్న చిన్న దానికి బీపిలు లాంటివి చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ అనేది చాలా సఫర్ అయితున్నారు చిన్న ఏజ్ లోనే చాలా డిసీజులు అవన్నీ వ సున్నాయి గదా దానికంటే తొందరగా తిని హెల్దీగా ఉండడం బెటర్ గదా ఒకప్పుడు ఉన్నట్టు లేదు ఒకప్పుడు అంటే ఏ వాళ్ళు చాలా హెల్దీ ఫుడ్ తినేది కాట్టి తొందరగా దిని తొందరగా వాడుకొని చాలా నాచురల్ గా ఉండేది అప్పుడు ఇప్పుడు అన్ని కెమికల్స్ అయిపోయి ప్రతి ఫుడ్ పొల్యూటెడ్ అయిపోతా ఉంది
అవును అప్పటి నా ఆట్ ఆట్లే
ఉ ఒకప్ మన ఉ మనం మన జనరేషన్ ఇలా ఉంటే. ఇంకా మన ముందు జనరేషన్ ఇంక అంతకంటే ఎక్కువ పొల్యూటెడ్ గా తయారఅయితది అంత ఔ ఆ
ఇప్పుడా నాచురల్ ఫార్మింగ్ ఇబ్బుడు కెమికల్సు
ఆర్గానిక్ ఆర్గానిక్ అంటారు గానీ అది ఎంత వరకు ఆర్గానికో మనకు తెలివనేది కూడా తెలవదు చూసి మనం చూడం కాబట్టి అది ఎంత వరకు ఆర్గానిక్ అనేది తెలిదు
అయినా ఈ మధ్య ఎక్కువ ఆర్గానిక్ ఈ కలర్ వేస్ట్ ఈల్లకి
ఉ ఆర్గానిక్ అని వాళ్ళు జెప్తారు మేము ఆర్గానిక్ ఫుడ్డే సప్లై ఏస్తున్నాము ఆర్గానిక్ అని మన దగ్గర నుంచి ఎక్కువ డబ్బులు దీసుకుంటారు గదా అది ఎంత వరకు కరెక్టొ ఎంత వరకు గాదో మనం చూస్తలేము గదా ఇగ కొంతమంది గుడ్డిగా అరే ఆర్గానిక్ అన్నంగానే ఆర్గానికే కావచ్చు అని గుడ్డిగా నమ్మేసి తీసుకుంటా ఉంటారు అది ఎట్లా ఉంటదానేది తెలిదు కానీ ఒకపుడు అట్లా ఉండకపోయేది కదా చాలా అంటే చాలా నాచురల్ గా మంచి మంచి ఫుడ్ హెల్దీ ఫుడ్డు హెల్ది డైటు చాలా స్ట్రాంగ్ ఉండేవారు అప్పుడు వాళ్లే ఇప్పుడు చిన్న చిన్న దానికి
రాగి జావా రాగి జావా అని అ ఇప్పుడు కొంచం కొంచం అప్పట్లో కారం చాల్ దినెవారూ ఇపుడు కొంచం బయిట్ ఫుడ్ దిన్నా కతం స్పైసీ కానీ వాటర్
ఊ ఇప్పుడు స్పైసీ ఫుడ్ ఆ అప్పుడు అంత స్పైసీ దిన్నా గాని వాళ్ళు గట్టిగా ఉండంటే అది చాలా నాచురల్ గా మంచి పొల్యూటెడ్ కాదు కాబట్టి వాళ్ళు అంత దిన్నా గూడా ఇపుడు స్ట్రాంగ్ ఉన్నారు వాళ్ళు ఇప్పుడు మనం స్పైసీగా అన్ని కెమికల్స్ ల్స్ అంత పొల్యూటెడ్ వి ఫుడ్ కాన్ ఏవి పడితే అవి మిక్స్ చేసి పెస్టిసైడ్ కలిపి పండిస్తారు కాబట్టె కొంచం స్పైసీ దిన్నా గూడా ఏదో ఒక డీసీజ్ వస్తనే ఉంది హాస్పిటల్ల చుట్టు తిరుగుతనే ఉన్నాం
అయినా అప్
సా
కంది పండించుకొని వాళ్లే దిం ఈవెండ్ నాన్ వెజ్ అయిన కూడా గోగులను పెంచుకునేది
హు
ఇంజెక్షన్స్ ఇచ్చుకుంటాయి గాని బయట ఎక్కువ ఎవరి ఇంట్లో ఉంది
అవును అప్పట్లెక ఇప్పుడు లేదు ఇప్పుడు అసలు బయట మొత్తం ఆన్లైన్ ఆర్డర్ పెట్టుకొనుడు తినుడు కనీసం వండుకోడానికి కూడా బద్ధకం అయిపోతుంది చాలా మందికి
ఇప్పటికి ఇది చాలా మందికి యర్ స్టాప్ చేసేసారు అందరికి ఆన్లైన్ డెలివరీ ట్వంటీ మినిట్స్ లో ఆర్డర్ వస్తుంది
ఆ అసలు మస్తు లేేజీ అంటే లేజీ జీగా అయిపోతున్నారు అందరు లే
కేరీస్ కావాలని ఆన్లైన్ అయిపోయింది ఈవెన్ ఇప్పుడు గ్రాసరీ షాపింగ్స్ కూడా వెళ్లట్లేదు ఇప్పుడు అన్నీ
ఆ అన్నిటికీ ఆన్లైన్ హోమ్ డెలివరీయే హ్మ్ ఇంట్లో కూర్చొనే అన్ని జనరేషన్ మారుతూ ఉంటే లేజినెస్ కుడ పెరుగుతావుంది చిది ఒకప్పుడు అయితే అసలు ఇంట్లో ఎక్కువ ఉండకుండా మొత్తం బయట ప్రతి చిన్నదానికి బయటికెళ్లి తెచ్చుకోవడం మంచిగా తిరడం వాకింగ్ బాడీ అనేది స్ట్రాంగుండే వాళ్ళు
ఇవేకువ ఎమ్ కూర చేస్తారు బయట్కేల్లి షాపింగ్ చేస్తారు
ఇప్పుడు ఇప్పుడు బాడీ అనేది స్ట్రాంగ్ ఉంచుకొని ఆ ఎక్ససైజ్ చేయడానికి కూడా డబ్బులు ఇచ్చి మరి జిమ్ లోకి వెళ్తున్నారు ఇప్పుడు ఒకప్పుడు నాచురల్ గానే వాళ్ళు పని చేసి స్లిమ్ గా ఉండేవారు ఇప్పుడు చిన్ ఇంట్లో కూర్చొని బోరలు లడ్లు లడ్ డుగా అయిపోతున్నారు అందరు ఒబెసిటీ పెరిగిపోతుంది. ఇప్పుడు జనరేషన్ అనేది చాలా అంటే చాలా చేంజ్ అయిపోతుంది పోతుంటే మరీ దారుణంగా మ్మ్
ఇంగ చిన్నప్పనుంచి ఎవరి బయట ఫుడ్
తుంది
అప్పట్లో అందరు ఇంట్లో చేసుకొని తినేది బయట ఫుడ్ ఎవరు తేకపోయంది ఇప్పుడు బయట ఫ్రెంచ్ ఫ్రైస్ అని షబర్మ అని చెప్పేసి కొత్త కొత్త ఐటమ్స్ ఇంట్రొడ్యూస్ చేసే వారికి పిల్లలు గాని మనం కూడా తినలేదని చెప్పేసి బయట్ ఫుడ్ టెస్ట్ అలవాటు పడిపోతుంటం
అవును ఆన్ చానా మంది బయట ఫుడ్ తినే తింటున్నారు అదొకటి ఇదొకటని
ఏదైనా కొత్త కొత్తగా కొత్త ఫుడ్డు గానీ కొత్తగాన్ చూస్తే కతం ట్రై చేద్దాం అని ఎప్పుడు ట్రై చేయలే గదా పిజ్జా బర్గర్ అని చెప్పేసి తిని తినా అంత ఖరాబ్ చేస్ ఏం తిన్నావ్
కొత్త గా చేసిల్లని చెప్తున్నారు గదా ఎట్లా తయారు చేయాల్ల రా ఎంతో దాంట్లో ఎన్ని కెమికల్స్ వాడింళ్ళు ఎట్లా ఎ ఎ ఏం ఆలోచించట్లే అది టేస్టి గ ఉందని చెప్పేసి ఇంక అదే తినేస్తూ ఉన్నారు హు
దాన్ వల్ల లాస్ సీమ్ పట్ ఇచుకోవట్లేదు చిన్నమ్మా అంతయ్
చాలా అంటే చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అసలు ఇప్పుడు జనరేషన్ ఇంకా పోతూ ఉంటే ఇంక ఎట్లా తయారయితదో ఏమో
అది కాపా దం వ బయట చూడ్ నికి మంచిగా బ మన్ బోండా అంతే తీ
మ్మ్ ఓ ప్చ్ ఒకప్పుడు డబ్బులకి అంత చాలా వాల్యూ ఇచ్చేవారు ఇప్పుడు అసలు డబ్బులంటే వాల్యూనే లేకుండా అయిపోయింది ఏది పడితే అది తక్కువ కాస్ట్ అని చెప్పి కొంటున్నారు ఏది పడితే అది తింటున్నారు బాడీలో ఏదో ఒకటి డీస్ సిద్దెచ్చుకుంటున్నారు మీ వాయిస్ మళ్ళీ లో లో వినబడుతుంది. హలో హలో ఆ వినబడుతుంద.
ఆ విన్పిస్తుంది మీక్ విన్పిచ్చట్లేద.
ఆ కొంచెం ఒకొకసారి లో లో వినబడుతుంది ఒకొకసారి వినబడుతుంది అందుకన్ జెప్పి అంటున్నాను. ఏమొ ఆ ఏమో జన్రేషనెట్లా అయ్తుందో ఏమో అర్దమే అవట్లె బయట ఫుడ్డుకు బాగా అలవాటైపోయి ఇంట్లో జేస్కోవడం కూడా మానేసిండ్రు. ఇంక వేరే వేరే ప్లేసులల్లో ఐతే ఇంకా చాలా వర్కు మొత్తం ఇగ బయ్టానే ఇ ఇప్పుడికి బయ్ట దినడమే వల్ల చాలా వరకు బయటనే ప్రిఫర్ జేస్తా ఉంటారు హెల్త్ గురించాలోచించరు.
ఆయన దెచ్చుకోడం .
ఔను తర్వాత చాలా బయట ఫుడ్డు దినడం మళ్ళ హాస్పెటల్లకు దిరుగుడం అక్కడ మనీ ఖర్చు జేస్కోవడం.
అప్పట్లొ మంచిగన్నీ మల్టీ గ్రేన్సు పెసరట్టు అవ్ ఇవ్ అన్. ఇంగ జేస్కున్నదిప్పుడు కొంతమందిక్ పెసరట్టంటే ఏంటిదో గూడా అర్థం గాట్లేదు.
ఆ కొన్ని ఫుడ్స్ అనేటివ్ తెలియడంలేద్ కొ కొన్ని ఇప్పుడు ఫ్యూచర్ జనరేషన్స్ కి ఫుడ్డుకొని ఐటమ్స్ పేరు గూడా తెలవడంలే ఈ ఫుడ్డంట్ ఏంటి అని అడుగుతా ఉంటారింక. చాలా అంటె చాలా మారి పెయ్ంది జన్రేషన్. మీరైతే జెర్లీగా తిని తిని కొంచెం హెల్త్ కాన్షియస్లొ ఉండండి. ఓకే సరే థ్యాంక్యూ.